చెప్ మే, ఎవర్ బంటి నో నేన్ రక్త నీ కాదు బటర్ఫ్లై గొణుగుతున్నవ్ ఉప్పు బెన్ తీసా న్
కోంట టం సౌర్యం పెడి మాన్న దివ్య తోన్ చే తిన్నవా సమోస నే తిన్నా
నా కిచ్చావ్ సమ్మె సాధి
ఆ పదునొప్పుమా ఉంచారు, అది నచ్చదు అందుకే కొనుక్కొని తిన్నా క్యాంటీన్ లో. పది రూపాయలు ఉన్నాయి దానికి దిష్టి పెట్టమాక్
ఓ యాబ్బా చిన్న నోటెన్
ఐదు రూపాయల అంట ముగ్గురం ఐదు రూపాయలంట ర నో
నేను చాలా ల్యాబ్ లో ఉన్నా గొంతునొస్తంది విలేమో వాల్లు మాట్లాడ అది మాట్లాడ అని
చభి హ బగ ఎలా జాక్షి
అందరూ వచ్చింద
ఆనియన్
పాట పాడు
ఎందుకు రా ఎందుకు మీరు మా వెలుల్ పై మీద గడ ఏడుస్తున్నారు నేను వెల్లుల్లి నీను వెల్లుల్లి నీ ర
అ
గ్రీన్ చల్లి రస్మాల లవ్ స్టోరీ చూసావా
ఆ అది బాగుంటుంది మళ్ళీ స్ట్రాబెరీ మ్యాంగీటా అవి బాగుండవు అవన్నీ మోసాయం చేస్త
గ్రీన్ చిల్లీ అమరక పోతాడు అక్కడ రసమలై అద్భుతమైన పానీ పూరి అమ్ముతాడు లాస్ట్ కి రా మళ్ళా వాళ్ళు ఇల్లు కనిపెడతాడు గ్రీన్ చిల్లి ఇంకా నెక్స్ట్ అక్కడ రాలేదు చూడాలి
ఊ
ఊ
ఇప్పుడ వస్తుంది పైబలే ఉంటాయి గదా వీడియోస్ ంటేేంట
ఎ స్ మాట్
ఆ అవును
అన్న అ అదే వస్తుని వస్తాన్నారు
మ్మ్ నేను కానదేసుకోను
ఎందుకేస్కోవు
నాకు నచ్చదు ఎప్పుడయినా అయితే ఓకే
ట తెల్సా చూసేదానికి అంతేలే మీకు బాగుండాయి నాకు స
నాకిదేమి నచ్చలే
అది ఎప్పుడైనా ఒకసారి ఏస్ కుంటే బాగుంటది
అంతే టైమ్ అయింది ఆయమ్మ వాస మ్మ్ ఆడ పెట్టు మ్మ్
చాక్లేట్ చాక్లేట్
ఆయమ్మి చూడు జీన్స్ ప్యాంట్ ఏసుకొని
జీన్స్ ఏస్కొనొ వచ్చింది మేడం చూడాలి భలే ఉంటది ఏ స్టైల్ కాక్
వాన్ కామెడీ జూనియర్ లో కూడా ఒక అమ్మాయి బ్యాగీ జీన్స్ లాంటిది ఏసుకున్నాది
మెద ఆ వైట్ లెగిన్ వేస్తారు ఇంటి దగ్ క్రేలు జీన్స్ లే
హ్మ్
నాకు జీన్స్ లు నచ్చవ్. చిన్నప్పటి నుండి మా నాన్న చెప్తుంటాడు నాకు. చిన్నప్పుడు నువ్వు మేము జీన్స్ తెస్తే ఏస్కోమని. ఏడ్చి పరిగెత్తేదానివి నేనేసుకోను అని. మ్మ్
మ్మ్ హ్మ్. సం చె బా. హ్మ్.
కున్నా. చిన్నప్పుడు
ఇప్పుడు గూడ ఏసుకో బాగుంటది హ్మ్. ఉమ్ ఊమ్ ఉమ్
ఎయి. డుక్ బుక్.
ఇంకా.
చెప్పాలి లంచ్ ఏంటి. హు.
సు.
తెలీకుండానే బాక్స్ పెట్ కొచ్చావా?
ఉమ్ అది ఎందో ఉల్లగడ్డ కర్రీ అదీం రియల్ మనీ. కాదులే.
ఇగ వాషింగ్ మిషినే ఉంది ఇంకా నాలుగు నిమిషాల్ ట లోల్లి
ఇంకెంత మందొచ్చిరు
దాటింది
నీ దగ్గర చానా అమౌంట్ ఉంది, రెండు వందల ఐదు వందలది?
పది
పధి రూపాయలా? మళ్ళ క్యాంల్ ఏదనా కొనియచ్చు గదా నాకా పది రూపాయలతో. నీ స్టైల్గా భలే పెట్టినావే?
స్టైలెక్కువ
ఐదు వందల నోటు పెట్టాల్సింది?
ఐదుందల్ లేవి ఏం చ ఏం రూల్సెప్మా
నాకు చెప్పిన్టె నేను తెచ్చిందు నిన్న నేను చూసా ఇట్లా బండిలు బండిలు ఏం చేసుకుంటాం మనం? కని తేలే చిన్న పిల్లలయితే ఆడుగుంటరు గదా నీ.
కదా మనము చిన్నపిల్లలమే కదా ఆ
చిలలో ఆళ బిద్దవి కదా నువు
కోపిస్తున్నా మ్మ్ నాకు ఒపిక స చ్చిపోతుంది ఆ నిన్న అయితే లిటరలీ ఎద్దుపూ దాని గురించి మాట్లాడకూడదు నాకు ఎద్దుపే తక్కువ నిన్నైతే చేతులు నో ఏమో చే ఏడిచేసేదాని మస అంటే మేడం చెట్ పండేవాళ మేడం బా ఆ మేడం ఈ అమ్మాయి చేలర్ పోతున్నాయి అని చెప్ ఇ చెప్పతే కూర్చోమంది అక్క బాద్ అర్థం చేసుకున్నాడా మేడమ్ నన్నూ
మ్మ్ నిద్రపో నిద్రపో ఇంకా అట్లనే ఆవలిస్తున్నావు ఎంత సేపూ అయింది ఇంకా త్రీ మినిట్స్ ఆ పావి నాలుగున్నాడి ఇంకా నీ దోస్తువి మన దోస్తువి అ
ఓ చాలా తక్కువకు వచ్చేసిందే టైం లిమిట్ పెట్టేసరికి
నేను కూడా ఈ రోజు ఇవన్నీ చేసేదాన్ని కాదు కదా టైం లిమిట్ పెట్టే వాటికి అన్ని ఈ రోజు డ్రి నింగ్ నింగ్ అని చేసేస్తాను
ఇప్పుడు ఎవరు అవస్ స్నేహమ్స్ చెప్అంటానే అ
మాహీ బాస్ మాహీ మహేశ్వరి అక్క మహి అన్నా మహి అన్న అన్ని పేర్సె
మన్న దాన్ని మాట్లాడుకోడుదుడదలే చెంప పగిలిద్ది. ఎందుక చా చాప్ ట్రింక్ క్ అవుతున్నా వాయ్యా మా బుక్ లో అవునా నిజమా
ఆ
అ సరే సరే సరే చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నావ్
ఏమో అలా తీసుకోవాలనిపించింది అందుకే అలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్నా ఇంకా ఫైవ్ సెకండ్ఎల్ స్కూల్ త్రీ
ఇ
వన్ జీరో అయిపోయింది. బాయ్.